అయిపోయిందా టెన్త్ క్యూస్షనూ
అవుతుంది
నేను ఫోర్త్ కోషన్ రాతున్నాను ఇలాగైతే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో బుక్ కావడానికి నీరసం వచ్చేతుంది
నువ్వు తెచ్చుకొని ఐదు రోజులే అయిందే వారం కూడా అవలేదు.
ఆ ఇది రోజు కట్టుకెళ్ళిపోవాలి నేను లెక్క ప్రకారం
ఉహు ఎందుకంటే మా అత్త బర్త్డే రోజే కదా హ్హ్ నువ్వు తెచ్చుకున్నావు. టెన్త్
అవును టెన్తే టన్న క్ లిస్ట్ లో ఏదో జీరో లిస్ట్ లో నాకు జీరో వన్నా జీరో వన్ అని ఏదో ఇచ్చాడే
ఉహా
నేమ్స్ లిస్ట్ ఇత్తడుగా
అవును
అందులో డేట్ ఇచ్చినప్పుడు జీరో వన్ తారీఖులాగా ఇచ్చాడు
ఉహా అయితే దాని కోసం బేగ పట్టుకెళ్ళిపోవాల అనుకుంటున్నావా?
హ్హ్హ్ కాదే బాబు అయ్ ఈవ దేవుడ ఈకాలగర్ధమయిందా
హుహ్ ఏమో ఇది
కాదు పట్టుకెళ్ళనోళ్ళు వారం రోజులకి గానీ తీసుకురావట్లేదు అసలకనే ఇంగో బుధవారం, బుధవారం, గురువారం, శుక్రారం, శుక్రారం తీసుకొచ్చేయి అంటున్నాడు ఇచ్చిన ఇదైతే
హవును హుహ్హ్
ఆనా ఉంది ఇందాక చూసనే ఇందాక ఒకటి చదివాన అనమాట ఏంటనుకున్నావ్ నదుల పేర్లంట అన్ని అమ్మాయిల పేర్లేనంట
అవును ఏం ఎందుకంట
ఎందుకంట అంటే అమ్మాయిలంట చాలా శక్తివంతులంట ఆ అబ్బాయిలకి ఏం తక్కువ కదని చెప్పడానికి నదులన్నిటికి అమ్మాయిలు పేర్లు పెట్టారంట.
ఓ ఒక కనబెట్టే కొత్తది
నేను క నేను కనిపెట్ ట్లేదు మనకంటే మహాజ్ఞానులు ఎవరో కనిపెట్టారు అది
హుహ్ నేను ఇది ఎప్పుడో జ తెలుసు సా చదివాను విన్నాను మొత్తానికి ఎందులోనో ఉంటదే మూవీ లోన, ఇన్స్టాలోన వచ్చింది.
అదంతా బానే ఉంది గాని ఆ అబ్బాయిలకె ఏం తక్కువ కాదని నదులుగా పేర్లెట్టారంట. ఇదే కొంచెం విడానికినికి అదోలా ఉంది.
ఊహ్హ్ ఉ అంటే ఓర్పుగా ఏదో చన భరిస్తుస్తద అనట్టు గంగానే గంగానే కూడా అలాగే కదా అంటారా గా ఏంటి నీళ్ళ అలా వరుతా ఉంటాయని చెప్పితే
గంగ, నర్మద, యమున, జమున మ్ బానే ఉన్నాయి పేర్లన్నీ నా గంగోత్రి అబ్బాయి ఒక్కడ కూడా లేడా అంటే అబ్బాయిలకి చాలా సహనం తక్కువ అనమాట. మరే వృషులు కాదు మరి ఋషులు ఊరికినే అయిపోతారేంటి పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఉరికిన అయిపోతార మరి నిజాల అన్నేనే అబ్బాయిలకి నిజంగా సహనం చాలా తక్కువ మా అన్నీకి చూడు బుక్స్ ఇచ్చినంటనే వచ్చేయాలని మొన్న మీ అన్నయ్య
ఉం
తడా అసలు వెయిట్ చెయించ కూడదా రెండు నిమిషాలు కూడా ఉండడు అసలా పగిెట్కి పగెట్కిినలోచ్చలు
నాగే ఏంటి బాబోయి మా అన్నయ ఉంటాడ వెళ్ళిపోతాడా ఎంటి చిరగ పడిపోతాడా వె వెలిపోయాగా తిడతాడని నేను అక్కడ ఉండి ఎన్న ఆలోచిస్తున్నాని తెలుసా కానీ ఏంటి తీరిగ్గా ముందే చెప్పాను కాబట్టి సరే లేట్ అయితే చెప్పు నేను బయటకి వెళ్ళి వస్తాను అన్నాడు ఇంకా అక్క లేట్ అవుతదనగానే వెళ్ళి చెప్పే సాను
కానీ ఫ్రైడ్ రైస్ మిస్ అయిపోయావుగా
ఫ్రైడ్ రైస్ మిస్ అయినా కేఎఫ్సి వేసేసాను కదా కానీ ఏంటి రోడ్ సైడ్ అదా అయింటి తినడానికి ఒక్క దాన్నే ఉన్నాను అయినది కాని ఆకలేసత్తంది ఒక పక్కా అయినా తిన్నాను
ఎటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ మా ఇంటికి లోపలి సైడ్ వచ్చావా ఏంటి నాయుడు రెస్టారెంట్ పక్కన
అటు సైడేం కాదు ఏంటి ఆంటీ చేస్తున్నారు చూడు
ఉం
దానికి ఎదురుగుండా చూస్తే నీకు బిఎఫ్సి అని చెప్పి అక్కడ కనబడుతది స్టాల్
అ మొన్న నల్లి చికెన్ చికెన్ అ ఇక్కడ దాని సెంటర్ ముందు నుంచిున్నా నా అక్కడ అక్కడ ఉందా నాగే నాకు తెలీదు అసలా
అదా ఏంటి నేనేమి ఏంట ఆంటీ ఎళ ఉన్నారు చూడు ఆ పక్కన పెద్ద బోర్డీస్ టిఫిన్ సెంటర్ అని ఉంది దాని పక్కనే చేస్తున్నారు అక్కడ కనిపించింది టిఫిన్ కానీ బండి కనపడలేదు నాకు నువ్వేమో బండి ఉంటద అన్నవ్ ఇక్కేడేమో చేస్తున్నారు నీకేం చికెన్ సెంటర్ చెప్తే నువ్వు లేదా
నేను చెప్పానుగా ఇది బయట స్టవ్లు కనపడతా ఉంటాయి బయట వండుతారంటే అని
ఆంటీ ఏమన్నా కనపడతారేమోని చూస్తతే అక్కడ ఎవరు కన అట్లే అసలు ఆంటీలో అయ ఎవ్వరు లేరు అక్కడ
మా అమ్మేమో కేకలేసేస్తుంది చంద్రగలా చంద్రగళ అమ్మ ఉండమ్మా ఫోన్ చేసి చెప్తా నువ్ అరవకన్నాను
పోన్లే మా అన్నకి ఏంటి లాస్ట్ ఛార్జింగ్ లేదు అది చూడు ఒక వైపు వంద ఉంది నీకు ఫోన్ చేసేటప్పుడు టూ ఉంది మా అన్నయ్య దాంట్లో వైఫై ఆన్ చేసుకోని నీకు ఫోన్ చేసా ఫోన్ లో రింగ్ అయితే మళ్ళీ నువ్వు చేస్తావు కదా అని చెప్పి నే అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి మా అన్నయ్య ఫోన్ రీచార్జ్ చేసుకొని నా దాంట్లోనేమో నెట్లేదు కదా ఫోన్ పే చేసాడప్పుడు
బ న ఉంది
హమ్
హా
మన చార్జర్ బేగ ఎక్కే అదే బెగా అయిపోద్దె ఛార్జింగ్ ఆ ఫోన్
నాది స్లో గా ఎక్కుతాదే గమ్మునైపోద్ది
ఉ
ఈసారి బడ్జెట్ ప్లానింగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అసలా చి ఏప్పుడుగవుతాయే బాబ
ఏం ప్లానింగ్స్ ఉన్నాయేంటి మళ్ళీ ఏమన్నా కొనివ్వాలా
ఆ బుల్లెట్ బండి ఆ బుల్లెట్ బైక్ ఏమో సెవెన్ హండ్రెడ్ అంట అది కొనాల నేను నాకు మాయిశ్చరైజర్ అయిపోతుంది ఫేస్ వాష్ అయిపోతుంది సన్ స్క్రీన్ అయిపోతుంది ఈ మూడింటిలకే మూడు వేల పైన అయిపోతాయి
ఉ బానే ఉంది నేను నీతో పాటు వచ్చి తీసుకోవాలనుకుంటున్నాను ఏంటి ఈ మధ్య ఫేస్ నాకు దూద కూడా వచ్చేస్తుందమ్మా ఎందుకో గాని
ఫుడ్ వల్లన అంటావా
ఏమో అది వాడాక కొంచెం స్కిన్ మారింది స్కిన్ మారాక తర్వాత మళ్ళీ నార్మల్ గా తినేస్తున్నాను కదా మళ్ళీ ఏమన సన్ స్క్రీన్ వాడాలేమో ఎండకి తిరుగుతున్నాను కదా అనుకుంటున్నా
అదే ఆహార బల్లా ఐస్ది మాములుగా అప్పటి దాకా తీసుకున్నాను కదా
ఆ అవును దానివల్ల ఏమన్నా అవునే బాబు బు
మళ్ళీ ఎండగో తిరిగెత్తున్నాను కదా దానివల్లేమో అని
అనిపిస్తుంది మళ్ళ ఎంపకి రాయడానికి వెగుత కా అప్పుడు తీసుకొచ్చ అనుకుంటే మరి అప్పుడు డైలీ రావాలి ఇప్పుడుం ఇంకా రోజు ఎండ్లో పడిపోవాలి నా మొఖము
ఆనంద గో అంతా భయమతుంది డైరెక్ట్ డైరెక్ట్ సన్ను స్కిన్ కి ఎఫెక్ట్ ట్ అయిపోతే ఇంకా నాకు అంతే అందులోనూ అవి టాబ్లెట్స్ వాడాను కదా నేను పింపుల్స్ రావడాని రాకుండా ఉంటకి అవి టాబ్లెట్ అనేది బాడీలో స్టోర్ అవుద్దంట అది అందుకని మనకి పింపుల్స్ రావంట కొన్ని ఇయర్స్ వరకు లోపలున్న ఇన్ఫెక్షన్ తగ్గించేసి అది బ్లడ్ సెల్స్ లో స్టోర్ అవుద్దంట
ఆ
అందుకని ఎక్కువ వాటర్ తాగుతా ఉండాలి మళ్ళీనేమో అయి సన్ కె డైరెక్ట్గా వెళ్ళకూడదు స్కిన్ డ్యామేజ్ అయిపొద్ది బాబోయ్ ఒక తలకాయి నొప్పి అది
అదె వాడితే ఏదైనా కరెక్ట్గా వ డాలి లెకపోతే వాడకూడదు
ఆ కంటిన్యూ చెయ్యాలి మళ్ళీ ను కాదు మల్లిని అది వాడినప్ అప్పుడేమో అయన్నీ కంసివ్య కన్సీవ్ అవ్వడానికి ఉండదు ఇయన్నీ చదివాను కదా నేను ఈ చా జీబిటి భయపెట్టే పడేసింది నన్ను
పట్టుకున్ ఇంక అందుకని మళ్ళీ ఒకట్ట ఒకట్టాడాము ఒక అట్ట వాడామ్ ఫుల్గా రెండు అట్లచిండేదే టాబ్లెట్స్ లోపల కట్టవాడి ఇంకోటి వదిలేశాను అలానే ఉన్నాయి మళ్ళీ అయి ఏసుకుందామంటే భైము మళ్ళీ మజిజిలో వాడకూడదు
హావు
మనకి మనం ఓన్ గా రిస్పెక్ట్ చేసినవి వాడకూడదండి మళ్ళీ ఆ టాబ్లెట్స్ నాకప్పుడు ఈవిడుందామ్ శోభారాణి ఆ శోభారాణి నాకు ఇప్పుడు రెండే రెండు ట్యాబ్లెట్లు రాసింది ఇదైతే రెండట్లు రాసింది నాకై
శోభారాణి హస్పాటలావిడి ఆ హాస్పిటల్ రొండు ట్యాబ్లెట్లు రాసింది ఆ రెండు టాబ్లెట్లు కూడా మళ్ళీ నాకు వంద వంద కొషన్లు వేసింది మీకెప్పుడు మ్యారేజ్ అవుద్ది ఎన్ని ఇయర్స్ బ్రేక్ వత్తది ఇయన్నీని ఇది జస్ట్ అడిగింది అంతే అడిగింది రెండు అట్లు రాసేసింది అంత ప్రమాదమైనయి ఎందుకంటే రాయడం
ఏంటి ఇయన్నీ కూడా అడుగుతారా ఎప్పుడు పెళ్ళౌతదో అది కూడా ఉ
పింపుల్స్ వస్తున్నాయి గదా అప్పుడప్పుడు సాట్నీకి ఉప్పుడీ టాబ్లెట్స్ అంట్నవా ఎన్ని ప్పచ్చ చ్చెక్కంట బావా కుట్టి పిలల్ కొత్తయన్
హ్యాండీక్యాప్డ్ బేబీ సరవ్వకపోవడం లేదంటే ప్రెగ్నెన్సీలు రాకపోవడం ఇయన్నీ లుంటయంట అలాంటియని ఎందు ఆడిచడం మాబా ముందే చెప్పుంటే నే ఆ ట్యాబ్లెట్లు వద్దు నాకు వ్రాసిచ్చే చలన్ అనిదన్న్ అందుకే రీసెంట్ గా పెట్టారు పెద్ద ఫేమస్ ఫేమస్ అయిపోతుందని ఓ ఎళ్ళిపోగుడదు మొత్తం దన్ నేనక్కడ ఓ యమ్ది వేలన్న అయ్యుంటయంట కోడుగాల ఈ సారి మనం ఎగ్జామ్ పేపర్లు రాడి బాబోయ్ ముందే కొనుక్కోవాలే నాకు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయే బుల్లెట్ బైగ్ ఎప్పుడు కొనాలి ఇంగెప్పుడు కొనాలి ఏంటి చైను నీకేం
అయన్నీ ఎందుకులే గాని ముందే ఎండ్లో తిరగలి కాబట్టి ముందే అదే తీసుకో మాయ్ సరేసరు సన్క్రీన్
సన్ స్క్రీన్ కొనుక్కుందా మంటే వెయ్య్ రూబాలైతయి బుల్లెట్ బైక్ తీసుకోవాలి
ఆ
మ్మ్ ఆ ఉంద్ మీకేం రిక్వైర్మెంట్స్ ఉన్నా
నాకు నాకేంటి చెప్తానుగా ఎప్పుడు మాైజరైజరే కావాలి నాకు మాయిశ్చరైజరే కావాల ఏంటి ఫేస్ మీ దంతా ఏంటి ఉడుకు ఎక్కువైపోయి మా ఇంట్లో మొత్తం నాకు ఫేస్ మీద కూడ వచ్చేసింది ఎప్పుడు రాలేదు అలాగా
నేన్ ఈ సారి సన్ సన్స్క్రీను హాస్పిటల్ లో తీసుకుందాం అనుకుంటున్నాను అప్పుడు నాకు రాసింది కదా ఫైవ్ హండ్రెడ్ దం
ఆ
హు అప్పుడు తీసుకోడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా రా నువ్వు కూడ చూపించుకుందు గాని నేనే మ్ మెడికల్ షాప్ లో అది తీసుకుంటాను నువ్వేమి చూపిించుకుందు గాని
అదే చెయ్యాలి
ఉ కార్డు మళ్ళీ మూడొందలు ఉంటది మరి టెన్ డేసె వ్యాలిడిటి
నేను ఈ డబ్బుల్లో మళ్ళీ ఏంటి పేపర్స్ రాయడానికి మళ్ళీ తీసుకురావాలి కదా డబ్బులు రోజు తీసుకోవాలె వంద రూపాయలు తీసుకుని రావాల ప్యాపర్స్ ఐతే
బస్ ఎక్కిచ్చేయ్ లేదంటే కాలేజ్ బస్ కి వచ్చెయ్
పొద్దున్న వచ్చినప్పుడు అప్పుడప్పుడు మా అన్నయ్యతో వచ్చేయోచ్చు సాయంత్రం వెళ్ళేటప్పుడే చూసుకోవాలి
హుమ్ సాయంత్రం వెళ్ళేటప్పటికి లేట్ అవుద్ది ఏముంది అప్పటికి మా ఇంటికి వచ్చెయ్ అన్నయ్ వెళ్లే దె ఏ సెవన్కో ఏయిటుకో అనుకో ఆ టైంకి వెళ్ళదు కాని అప్పుడ్ దాకా మా ఇంటి దగ్గర ఉందిగాని
లేకపోతే ఏంటి మనకు కాలేజ్ బస్సు అప్పుడు వెళ్ళద్ది కదా అప్పుడు ఆ బస్సు లో వెళ్ళిపోయిదాన్ని తెలుసా ఒక్క దాన్నె చుట్టూ తిరిగి వెళ్